మా వ. ఆ విన్పిస్తుంది
ఏం చేస్తున్నర్ తిన్నరా తిన్నా ఇప్పుడే దినేష్ అచ్చిన
హుమ్ తిన్నాక నాడుత్తున్నా ఇగ
ఏడ మీ ఊర్ల
యా మా ఇంటి ముంగట ఆ మా ఇంటి బయట బానే మంది నడుస్తుండ్ర తిన్నంక ఇగ నెన్ కూడ నడుద్దామంటే ఉమ్ నేన్ కూడ అడ్దం అంటే కొంచం వర్షం ఇప్పుడిప్పుడే మొదలయింది
ఆహా మర్ అల్లందరికి తెలుసా మీర్ ఇట్ల మాట్లాడుతున్నారని
ఏమో ఆ తెల్వది మా మమ్మీకి తెలుసు మా మమ్మీ వేరి మా మమ్మీ కొంచం ఇదేంది అంకుంటా అంటుంది
అదొక పని
ఉమ్మ్
పార్టైం పని
పనిలేద్ ఎక్కడ అంటుంది ఇంట్ల పనేమో చేయ్యవ్ గని గా పనులేమో చెత్తవ అది
ఫ అవ్వి కూడా వేసుకుంటే ఇవి మ ఇవి కూడా చేయద్దు రెండు చేత్తే ఏమనదు
హ్మ్ మొన్నా మా గా పెద్దనాన్నమ చన్పోతే ఇంటికచ్చిన కదా
అవును
ఆ వాళ్ళకి ఇ ఆ తెలుసా మీకు ఇట్ల చేస్తార్ నిద్ర భోజనం అని
అవునవును చేత్తరు కిందీక్ పోతున్నావా పైన పోవాల్నేను ఆ
మన పేద్దం అనుకున్నాం గాని ఆ వాళ్ళు లేరట మా పెద్దనాన్ లేరట
ఆ అంటే మీరు తీస్కచ్చుకుంటార మీ ఇంటికి వాళ్ళని
ఆ తీస్కచ్చుకొని భోజనం ఇస్తర్ కాదా మా పెద్దనాన ఇప్పుడు లేరట హైదరాబాద్ వోయిన్డట ఇగ క్యాన్సల్ అయింది
అ
ఇయ మా మమ్మీ రేపట్కీ గ స్వీట్ ఏమో తయార్ చేసింది ఇంకేమో బానే పనులు చేసింది
ఎందుకు రేప్ ఏమున్నది
గదే ఇప్పుడు నిద్ర భోజనం ఏస్తే ఫస్ట్ ఫస్ట్ స్వీట్ పెడ్తార్ అ ఏమైన్నా తియ్యగా
మ్ ఆహా అంటే రేపు ఫిక్స్ అయింన్కా మళ్ళ క్యా ఇట్ల అద్దనుకున్నా
క్యాన్సల్ అయింద్ ఆ వాళ్ళందన్ టై ఇయ బాగా పనియింది అల్లా మా మమ్మీ ఇయ పండుకుంది
య ఎం స్వీటీ ఎస్కున్నావ్
ఆ గా నువ్వులు నువ్వుల తోటి ఎత్తారు కదా
బురెలా
ఆ
లాడ్డూల
ఉమ్ రెండు ఒకటేమో పప్పు తోటి బురే ఇంకొకట ఏమో నువ్వుల తోటి ఇంకేమో అది ఉంటంది కదా గిట్లా పూనుకో ఏమోంటారు ఉమ్ కాదు
ఆ
అది మా మా సైడ్ పూనుకులు అంటారు పూనుకులు
అంటే రౌండ్గా ఉంటాయి అవి ఎట్లా ఉంటాయి ఈ గుండ్రంగా నా
రౌండ్ గా ఉంటాయి
ఆ ఓక్
ఆ తిన్నార
ఇంకా మరి ఇగ అవన్నీ మళ్ళీ ఇప్పుడ వేస్ట్ ఏనా
ఆ ఏం ఏమో ఇగ రెండు మూడు రోజుల తర్వాత ఒకవేళ వస్త గిట్లా వేరేస్ వేరే జెసుడు ఇగ మరి ఎల్లుండే అత్త అవి అవి అవి కాదు గా పప్పు తోటి ఏయలే గని ఇయ్యలా నువ్వుల తోటి చేసిండ్రు ఆ నువ్వుల తోటి ఎల్లుండవు నువ్వుల తోటి వన్ వీక్ వరకు ఉంటంది అంటే ఒక వారం వరకు ఉంటాయి మంచి
తెచ్చుకుంటార వారంలో మరి అల్లన్ అల్లన్ పిలుసుకుంటా
ఆ అది నేలా దిన ముంది ఎల్లుండే అల్లది వన్ మంత్ వన్ అట్లా
అట్లా వన్ ఒక నెల అయిందని మళ్ళా ఆళ్ళది పెట్టి అలా కు ఇష్టమైన అన్ని పెట్టి మా చుట్టాలని పిలిచి అట్లా ఎత్తారు కదా నీలదినమంటారు
మరి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరున్నారు కదా ఎవరు చెత్తారు అవన్నీ ఆయన ఒక్కడే ఉన్నారురన్నారు కదా
ఏ మా అత్తమ్మ వత్తాది అలా చెల్లె మా అమ్మమ్మ వస్తది రేపు
ఆమె ఎత్తది కావన్నీ
ఆ అంటే మా మమ్మీ వాళ్ళు పోతారు మా మమ్మీ మా పిన్నిళ్లు వాళ్ళు
అంటే భోజనాలు ఉంటాయా మళ్ళా
ఉమ్ మనం పోవు లేదు కదా ఇగ మనం అదే చదువుకోబడితిమి
ఆహా
మన చదువుడు ఎప్పుడైతదో మనం ఆ చికెన్ మటన్ పెడతారు నేను తినగద ఇగ
ఆ
తినా ఇగ పోవుడు కూడా పోను వెజ్ తింటందుకు కూడా పోను
ఆ ఆ
ఏ
ఏం తిన్నారు మరి ఇప్పుడు
మేము ఇప్పుడు చపాతి పన్నీర్ కర్రీ
ఆహా ఏ మేము మీరు తింటలేరని పన్నీరా
ఊ ఇగ మేం తినం కదా నా ఆ అది చికెన్ మటన్ అని ఇగ ఎప్పుడప్పుడు నా కోసం పన్నీర్ తెతుండ్రు
ఆహా నా కూడా నిన్న హాస్టల చికెన్ ఇదేందీ పనిరే
మంచి ఉంటందా మరి మీ హాస్టల్లో
ఎమో ఇప్పుడు మంచిగానే ఉంటుంది తినొచ్చు మంచిగానే తింటున్నాము ఇప్పుడు ముందు మంచి
మీ నాన్ మీరు చికెన్ మటన్ తింటుంరా
తింటున్నా కానీ ఆదివారం బంద్ చేసిన ఇగ ఆదివారం తింటలేను
ఉహు బుధవారం ఒకరోజు తింటారా
బుధవారం ఒకరోజు తింటా ఊకే అవే తినబుద్ధి అవుతుంది తునయ్ నాకేమో దయం బట్
ఇగ అయింత ఎందుకు తింటురు బంజత్యిపో మరి నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ లు
ఏ తింట ఇగ అప్పుడన్నా
కూరగాయలు తినుండ్రి ఇగ రోజు
ఫ ఊకే నాకు అవ్వే గుర్తు వస్తున్నాయి అవ్వే ఫోన్ల అవే వీడియోలు వస్తున్నాయి నాకు ఇప్పుడాక ఇంకొక ఫ్రెండ్ కూడా అదే చెప్పిన ఊకే అవి ఇవి తినబుద్ అవుతుంది అని
ఏ ఫ్రెండు
ఇగ మా కాలేజ్ ఫ్రెండ్ మేము ఒక ఐదుగురం ఉంటాం అందులో ఒక పిల్ల ఆ పిల్ ల నా మీద ఆసలు పెట్టుకుంది నా కట ఉద్యోగం మ తె ఫస్ట్ మొదట జీతం అట ఆమెకు ఇత్ కనట ఆ మన్ని ఊహలలనే బతుకుతుంది
ఉహు
ఇంకా
ఇంకా చెెప్పాలి మరి తిన్నంక మీరు నడవరా కొంచెం అటు ఇటు
అదే అబ ఇప్పుడు పైనకు వచ్చిన పైననె నడుచకుంటానే మీతోని ఫోన్ మాట్లాడుతున్నా
ఉహు
కొంచెం కూడ నడతలే రోజు బెడ్ మీదనె ఎక్కుకుంటా కూర్చుంకుంట
మీ మీకేంది మీరు ఎట్లుంటారు మొత్తం వేరే మాట్లాంటోలకి కావాలి నడసుడు
ఆ ఊ కొంచెం కూర నడవాలి కదా మన బాడీ అట్లనే పందికి పంది లావు గాము గావచ్చి కాని తిన్నదన్న అరగాలి కదా ఏమైందండి అంత ఆనం నవుతున్నారు హ జోకులు ఎసిందా నేను హ
మా ఫ్రెండ్ మా దోస్త్
చెప్పండి వాళ్లకి అలాకి చెప్పండి బిత్తిరైయిపో మల్ల లైట్ లేనిపోని డౌట్లు పెట్టకుర్రి గంతగానం నవ్వి
ఉమ్మ్
ఏమంటుండు మీ నాన్న
ఉమ్మ్ పూలలుు అంటే మా దోస్త్ అంటున్నా మా దోస్త్ అని చెప్తున్నా
మ్మ్ఉహ్మ్ మ్మ్ఉహ్మ్ తిన్నారా మరి అందరు మీ ఇంట్లో
ఆ ఆ మామ్ మాఅమ్మ తింటుంది
ఆహా మీ అన్నయ్య ఉన్నాడా మరి ఇంట్లా
లేదు మా అన్న హైదరాబాద్ వెళ్ళిపోయినాడు రాలేడు ఇప్పుడు అటే ఉన్నాడు ఇగ అప్పుడు వచ్చిపోయిండు అటే ఉన్నాడు ఇగ
మీరు రారా ఇగ ఈ కాలంలో హైదరాబాద్ కి
మేము మీరు ఉద్యోగం ఇప్పస్తా అంటే వస్తాం లేదంటే ఈటే ఇగా
ఉద్యోగం ఇప్పిత్తా మరి రన్లీ రూమ్‌కి వత్తే నేనన్న అత్తా మీ రూమ్లో వచ్చి ఉంటా ఉకే హాస్టల్లు ఒక నెల అయినాంక అత్త మీ ఊకే ఇడ హాస్టల్లో పైసలు కట్టుడు ఆరువేలు బొక్క మీ దగ్గరికి అత్త
ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ సరే మీరు ఒక నెల ఎయుండ్రి నెల ఏసిన తర్వాత నాకు మీ ఉద్యోగం ఇప్పియుండ్రి ఇంగ ఇంటికాడ నుండి ఆ ఆడ కొన్ని రోజులుండి ఇంటికి అచ్చి ఎయ్యాలి ఇగ ఆడుంటే
తే అనుకుంటున్న
అళ్ళు ఆడుంటే తిడతారు ఇగ ఇంటికాడుండి చేసుకునేదైతే ఇంటికాడుండు అంటారు మా ఒళ్ళు
నే నాకూడా ఇంటికాడికి పోయే పోబుద్ధి అయితుంది కానీ కొంచెం ప్రాజెక్ట్ వచ్చినాం
ఒక రెండు మూడు నెల్లు ఉండుర్రీ రెండు ఒక నెల ఉండుర్రి నెల ఉంటే పని బట్టి చూడుర్రి మరి మీరు
నేను కూడా అంతే అనుకుంటున్నా మళ్ళా ఆ ఇంటికాడ నీళ్ళు పడు తాలేవు అంత గబ్బైతున్న నే మా ఏడన్న మా అక్కలు నిర్మల రూమ్ తీసుకున్నారు పెళ్ళా చేసుకుంటామండి చేత్తాం అంటున్నారు ఇం ట్లో ఇగ సుత్తున్నారు సంబంధాలు
మ్మ్ఉహ్మ్ నత్తలేవా మరి
వత్తునయ్ ఏమో ఒక రెండు ఉన్నాయి ఇప్పుడు ఇద్దరిని ఎవరినో అడిగిండ్రు ఏమో అయన వయసలేవు ఒక ఇద్దరుని అడిగిండ్రు ఒక ఏమో అమ్మమ్మోల్ల ఊరు ఆయన జాబ్ ఐఏఎస్ ఏమో ఇగ అది సవుతే ఏదో ఐఏఎస్ లాం అది ఏదో జాగా వచ్చింది అయ్యరియో అయ్య ఆరో ఏదో జాబ్ వచ్చింది గల నాన్న కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఉం
ఇగ గట్లా గైనను చూత్తూరు నాకు భయమే ఏ పడుతుంది నాకు నాలుక కోస్తే ముక్కరాదు గట్లాంటోలని చేసుకుంటే బిత్రే ఐత నేను
ఉ
ఏమో మరి ఇగ ఏవళ్ళని చేతరో ఏమో మా వాళ్ళు
అయిందా మరి పెళ్లి
అందరికి అయింది ఆ రూమ్ లోనే మా రూమ్లో నేను ఒక్కనే ఖాళీ సింగిల్
ఆహా
సరే అండి నేను తినడానికి పోయి ఆస్తా ఇంకోసారి
ఆ సరే అండి బాయ్
బాయ్